హలో
హలో వినిపిస్తుుంద
ఆ వినిపిస్తుంది ఉ ఈ మధ్య షాపింగ్ ఏమని చేసి ఆ
చేశాను నిన్ననే వెళ్ళాను షాపింగ్ కి.
అవునా ఎక్కడా
ఇక్కడ బోడుప్ప లో స్నేహ రడెస్టేషన్ అని ఉంది.
ఓకే ఓకే
అక్కడ చేసాను కలంకారీ డేసేస్ సంమార్ ఉంటుంది కదా సమ్మర్ వస్తుందని కలం కరి ఇట్లా కాటన్ లో తీసుకున్నాను కలంకారి ఇప్పుడు ట్రైన్ లో ఉంది కదా.
ఆహా ఎంత ఇచ్చినారు కలం కారీ ప్రైజెస్ స్
ప్రైజెస్ థౌజెడ్ కి త్రీ టాప్స్ ఇచ్చారు స్ట్రేట్ కట్.
ఆ ఓకే ఓకే అవు ఈ మధ్య బాగా ట్రెండ్ అయి
ఉ చున్నిీస్ కూడా ఉన్నాయి. జూనియర్స్ కలం కరీలో సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అట్లా ఉన్నాయి.
చున్నీసా
ఆ అవును అంటే ఆ మంచి అంటే చూడనికి బాగున్నాయి బార్డర్ వచ్చి కలం కారీ ప్రింట్ వచ్చింది.
అవున అవును ఇప్పుడు ఈ మధ్య ప్లెయిన్ టాప్స్ పైకి రా సిల్క్ పైకి అట్లా ఇస్త న్నారూగాదా రా సల్క టాప్స్ పైనకు ఫీ
బావుంటుంది రా సిల్క్ లో కూడా సెట్స్ వస్ స్తున్నాయితౌజన్ లో
రాసిల్క్ థౌజండ్ లో ఏనీ ఇస్తూ న్నారుారవి
అంటే రాసిల్క్ త్రీ ఫిఫ్టీ ఉన్నాయి, వితౌట్ లైనింగ్, లైనింగ్ అయితే ఫోర్ ఫిఫ్టీ.
ఆహాహ
ఉ సెట్స్ అనీ అనుకో థౌజండ్.
థౌజండ్ కి త్రీ అవి కూడా
లేదు ఫుల్ సెట్స్ అయితే థౌజండ్కి ఒక్కటి అంతే.
ఫుల్ సెట్ అంటే ఓకే త్రీ పీస్ సెట్ లాగానా.
థౌజండ్ కి ఒకటి అదే ఇప్పుడు నార్మల్ టాప్స్ తీసుకున్నాం అనుకో త్రీ ఫిఫ్టీకి ఒకటి.
ఓకే ఓకే విత్ లైనింగ్ అయితే త్రీ ఫిఫ్టీ వితౌట్ లైనింగ్ అయితే ఫోర్ ఫిఫ్టీ ఉమ్ కావల బావుంతునాయి ఆ మరి
ఉమ్ బానే ఉంటున్నాయి్ మనకి మెట్ మెటీరియల్స్ కూడా దొక్కుతున్నాయి రా సిల్క్ లో ఇప్పుడు వస్తున్నాయి కదా థౌజండ్ ట్వెల్ హండ్రె ఉంటుంది
ఆ అవున అవును చూస్తున్నాను నేను కూడా కాకపోతే అ అట్ల మెటీరియల్ తీసుకొని స్టిజ చేయించుకొని అదంతా ప్రాసెస్ చేసేదానికన్నా ఇట్లా స్జ్ చేసుకునే కొంచెం తీసుకుంటేనే మన కొంచెం ఈజీ ప్రాసెస్ అయితే
అవును అవును మళ్ళీ బాగుంటున్నాయి అవి స్టిచ్చింగ్ కి త్రీ హండ్ర ఎడు పోతుంది అదిూ ఆ థౌజండ్ లో అయితే ఫుల్ సెట్ అవతా
ఆ త్రీ హండ్రెడ్ అంటే ఇంకా తక్కువే అసలు ఇంకొక దగ్గర అయితే అక్కడ త్రీ హండ్రెడ్ ఏడా మినిమము ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ అడుగుతున్నారు
అవునా అంటే మరి క్వాలిటీ ఏమన్నా ఉంటుందేమో
ఉమ్
నిన్న చూసిన షాప్ లో అయితే ఫైవ్ హండ్రెడ్ కి ఉన్నాయి రా సిల్క్ క్లాత్ చాలా బాగుంది విత్ లైనింగ్ ఇంకోంచం గ ఇట్లా లెంత్ ఎక్కువ వచ్చింది
ఆహా
మంచిగా ఉంది ఇది కూడా నువ్వు చేసావా షాపింగ్
ఆ ఈ మధ్య ఎక్కడ వెళ్ళలేదబ్బా పెద్దగా కాకపోతే చూస్తూ నా అవే కొంచెం అవిగ నాకు కూడా సేమ్ అవే నచ్చుతున్నాయి
ఉహుమ్
తీసుకుందామని నేను కూడా అనుకుంటున్నా ఇప్పుడైతే ఏం తీసుకు కోలేదు ప్రస్తుతానికి సమ్మార్లో ఇంకేం షాపింగ్ చేయలేదు ఇంగా
అవునా
ఉమ్మ్ లాస్ట్ టైమ్ అప్పుడు చేసింది లాస్టింగ్కి అప్పుడే
ఉమ్
లాస్ట్ ఆషాడ అప్పుడు పెడతారు కదా ఆషాడలో చేసిన షాపింగ్ మళ్ళీ ఇంతవరకు అసలు షాపింగ్
అప్పడ నుండి ఇప్పుటి వరక ఎలేదా
ఆ హోల్సేల్ ఆ చేసిన హోల్సేల్ హోల్స తెల్స్ హౌస్కి వెళ్ళినప్ అప్పుడు అక్కడ కొద్దిగా తక్కువకు వచ్చినప్పుడు, హోల్సేల్లో అప్పుడు కొంచెం మాది, బర్డే మ్యారేజ్ డేస్ ఉండే
ఉహ్మ్
అప్పుడు వేసిన కాక్పోతే శారీస్ చేసిన డ్రెస్ సక్సెస్ చేయలేదు
హ్మ్ శారిస్ చేేషావా
ఆ శారీస్ తీసుకున్నా కానీ డ్రెస్దె డ్రెస్సెస్ తీసుకోలేదు. ఆ ఇక్కడ దీస్ కున్న శ్రీయు స్టూడియో అని చెప్పేసి ఈ శ్రీయు స్టూడియో కాకోకుండా కుర్తి స్టూడియో అన్ ఉంటది.
ఓకే
కుర్తి స్టూడియో అని అందులో చాలా బాగున్నాయి త్రీ పీస్ సెట్స్ అవి
కాస్ట్ ఎంత ఉంది స్టార్టింగ్
స్టార్టింగ్ థౌజండ్ థౌజండ్ నుంచి ఉంటాయి. కాకపోతే ఇంకొంచెం మా పార్టీ వేర్ లాగా అట్లా తీసుక్ కోవాలంటే మినిమం కొంచెం ఒక థ ఫిఫ్న్ హండ్రెడ్ అట్లా పెడితే ఇంకంచెం బా వస్తాయి.
హ్మ్ హు
నేను అట్లా తీసుకున్నా కొన్ని ఒక టూ డ్రెస్సెస్ ఒకటి థౌసండ్ అట్లా పడింది. ఇంకో లెవెన్ హండ్రెడ్ ఇంకొకటి ఏమో కొంచెం ఆ ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ పడింది. కానీ చాలా బాగుంటుం న్నీ అంటే కలెక్షన్ అంటే ప్చ్ చూడ్డానికి నీట్ గా అనిపిస్తున్నాయి డ్రెస్సెస్
హ్మ్ చాలా బాగున్నాయి ఆ ఇంకా కొంచెం కాస్ట్ ఎక్కువ పెడితే ఇంకా మంచి టూత్ థౌజండ్ అట్లా పెడితే పార్టీవేర్ డ్రెస్సెస్ అయితే ఇంకా బాగున్నాయి. కుర్తి స్టూడియోలో ఆ నెక్స్ట్ మళ్ళె డ్రెస్సెస్ తీసుకోవాలన్నా అటే ఇర్లాలా బాగున్నాయ అంటే ఒకసారి మనం చూస్తే మనకు ఐడియా వస్తది. కదా ఇవి పెట్
అవునవును అంటే క్వాలిటీ కూడా ఇప్పుడు క్వాలిటీని బట్టి కూడా కాస్ట్ ఉంట్ ఉండది కదా ఒక్కొక్క దగ్గర రా సిల్క్ అంటే త్రీ ఫిఫ్టీ మరి ఒక దగ్గర ఫైవ్ హండ్రెడ్ అంటే, స్ క్వాలిటీ తేడా ఉంటుందేమో, క్లాత్ లో ఏమైనా
ఆ అవును ఈ రాసిల్క్ కూడా నేను చూసినా ఇప్పుడు బయట
హ
అవి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లాగు ఉంటున్నాయి. కొంచెం అందులోనే ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాల్ టీ తెలుసు తుంది ఆల్రెడీ
అవున అదే కాస్ట్యుల్ని బట్టి ఇట్లా క్లాత్ కూడా అట్లా గున్ చేంజ్ అవుతుంది
ఆ ఇందులో వీళ్ళు ఇప్పుడు ఈ మధ్య బాగా ట్రెండ్ అయితున్నాయి కదా కలం డ్రెస్సెస్ కాకపో అయితే అవి అందులో కూడా క్వాలిటీ క్వాలిటీలు ఉన్నాయి
అదే కాది కాటను ఉన్నాయి నిను అడిగాను నిన్న కాది కాటన్ ఉంది ఇంకోటి సిక్స్ సిక్స్టీ కాటన్ అంట అది కూడా ఉంది కాది కాటనే అయితే చాలా వాళ్ళకి చాలా కష్టపడి అంటే ప్రింట్ చాలా కష్టం ఉంటుందంట అది ఇప్పుడు ఇది వేయడానికి కలం కారీ
హుమ్
ఆ ప్రైస్ కి అసలు వాళ్ళు ఎలా ఇస్తున్నారో ఏమో అని అంటున్నారు
ఆహా ఇప్పుడు బయట ఎట్లయిపోయిందంటే మార్కెటింగ్ అంతా ఫులు అందరూ కాంపిటటర్స్ ఎక్ పోవడంతోనీ రేట్స్ ఎట్లా అంటే కొంచెం మంచిగా మార్కెట్ చేసే వాళ్ళకి ఏమైపోతుందని వాళ్ళకి ఆల్రెడీ బయట మంచి చే ఉంటుంది కాబట్టి వాళ్ళు రేట్స్ తక్కువ చేసేస్తారు ఉన్నారు
హుమ్
ఆ తక్కువ చేయడం వల్ల మిగతా వాళ్ళకి కొంచెం ఇబ్బంది అయిత్ తుంది వాళ్ళ తక్కు స్తున్నారు కదా మీ దగ్గర ఎందుకు ఎక్కువ ఉంది అనేది ఇట్లా అయిపోయింది
అసలు ఇది చూస్తున్నారు ప్రైస్ చూసేసరికి ఇక్కడ తక్కువ ఉన్నాయ అనేసరికి ఇక్కడికి వెళ్తున్నారు
ఉ కొంతమంది ఏంటంటే ఇప్పుడు చూపించేటప్పుడు మనకు తెలీదు కదా ఫ్యాబ్రిక్ పట్టుకుంటేనే మనకు తెలుసు ఆ క్వాలిటీ అందులో ఫస్ట్ ఆ సెకండ్ ఆ అని అట్లా చూస్తే క్వాలిటీ వైస్ చూస్తే కూడా క్వాలిటీ బట్టే రేట్ స్ ఉంటాయి
ఇప్పుడే బావ ఇ చాలా చూసి ఇప్పుడు ను వెళ్ళిన షాప్ చాలా వస్తున్నారు
ఆ అక్కడ
హుమ్ కలంకారీ ఇట్లా రాసిల్క్ అన్ని థౌసండ్ కి త్రీ పిస్ అట్లా పెట్టారు త్రీ పీసెస్ప్స్
చూడాలి ఇంకా ఆఫ్ ఆఫర్స్ ఆఫర్స్ ఉన్నప్పుడే వెళ్ళాలి కొద్దిగా నేను కొంచెం ఆఫ్ ఆఫర్స్ ఉన్నప్పుడే మేగ్జిమం చీరలు ట్రై చేస్తా
ఊహూ ఎక్కడ తీసుకుంటావు శారీస్ షాప్
నార్మల్ గా ఎక్కువ అయితే కొంచెం ఆషాఢంలో సేల్స్ ఉన్నప్పుడు ఆషాఢంలో ఎక్కడెక్కడయితే సేల్స్ పెడతారో మనకు నియర్ బై మనం ఉండే నియర్ బై దాన్ని చూసి రెగ్యులర్గా వెళ్ళేటప్పుడు అయితే రెగ్యులర్గా అయితే కొంచెం రెడ్డి బ్రదర్స్ అట్లే ఎక్కువ వెళ్తా
ఊహూ హోల్ సేల్ అంటే మినిమమ్ ఎంత పచ్చిస్ ఇయారు
హోల్ సేల్ మినిమం అంటే ఒక్కొక్క షాపుని బట్టి ఉంటది అది
ఆహా అదే మరి ఇట్లా ఇప్పుడు రిటైయిల్ షాప్స్ అంటే మనం ఇష్టం కదా ఈ హోల్ సేల్ అయితే ఫైవ్ థౌజండ్ టెన్
హ్మ్ హోల్ సేల్ అయితే అంటే ఒక ఒక షాప్ లో ఒక ఒక వాళ్ళు ఫైవ్ ఎడుకుంటారు ఒక వాళ్ళు టెన్ బెట్ పెట్టుకుంటారు ఒక వాళ్ళు ట్వంటీ కూడా పెట్టుకుంటారు
హ్మ్
కాకపోతే షాపుని బట్టి హోల్ సేల్ ప్రైస్ అనేది ఉంటది కానీ అన్ని దగ్గరలో అయితే సేమ్ ఉండదు.
హ్మ్ మ్మ్ అదే
హ్మ్ అదైతే పక్కా అట్లానే ఉంటాది. వాళ్ళు ఇంకా మనం వాళ్ళు పక్కా చేయాలి దట్టూ మళ్ళీ దానిపైన జిఎస్టీ కూడా ఇస్తారు.
ఆహా హోల్ సే
హోల్ సేల్ కదా జిఎస్టి కూడా ఇస్తారు మన బిల్ పైన ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ వస్
పిల్లలకు తీసుకున్నారా ఏమైనా షాపింగ్ చేసార పిల్లలకి
పిల్లలకి కూడా నేను తక్కువబ్బా ఎక్కువ ఆన్లైన్ లోనే తీసుకుంటా పిల్లలకి ఓకే బయట అస్ అసల్ తేను
ఊహూ మళ్ళీ ఇప్పుడు స్కూల్ డ్రెస్సెస్ యే కాబట్టి తక్కువ యూస్ చేయడం పి పిల్లలు
ఆ నార్మల్గా డైలీ వేర్ కట్ అట్లయితే మాత్రమే
హ్మ్
బయట ప్రిఫర్ చేస్తా అంటే బయట ఎక్కడైనా అట్లుంటే తీసుకొస్తా కానీ నార్మల్ గా అయి అయితే ఆల్మోస్ట్ ఆన్లైన్ లోనే ఎక్కువ పెడతా వాళ్ళకి ఎప్పుడైనా ఇప్పుడు మనకి సేల్స్ పడతాయి కదా సేల్స్ పడ్డప్పుడే నేను ఒకేసారి ఆ క్వాంటిటీ కొన్ని ఎక్కువ తీసి పెట్టుకుంటాం
ఓహో మరి సైజెస్ బాగా వస్తాయా పిల్లలకి
ఆ ఎంతైనా ఒక వన్ ఇయర్ ఎక్కువే పెడతా వాళ్ళకి
ఆహా
ఉండదానికన్నా ఇట్లా ఈ ఇయర్స్ అని పెట్టి పెట్టుకుంటా అట్లా నేను ఏం చేస్తానుంటే ఈఆర్ లో ఇయర్ లో ఒక టూ త్రీ టైమ్స్ చేస్తా అట్లా ఒకేసారి ఎప్పుడు అవసరం ఉన్నప్పుడు అప్పుడు అట్లా అను ఉలన్ బట్టలు వాళ్ళకి అవసరం ఉన్నా లేక్ ఇకపోయినా నాకు ఆఫర్ సేల్ పడ్డప్పుడు అయి తక్కువకు వస్తున్నాయేమో చూసి
సార్
ఆ అన్ని వెట్టేస్తా అట్లా కొన్ని వెట్టేస్తా వాళ్ళకి ఒక ఫోర్ ఫైవ్ పేర్స్ దాకా పెట్టేస్తా
యమ్ ఎప్పుడు యూస్ అయినా చేయ్యచ్చు సడన్ గా అయినా కూడా పిల్లలకి ఏమైన స్కూల్లో ప్రోగ్రామ్స్ ఉన్నా
టీషర్ట్స్ జీన్స్లు ఇట్లా ఎప్పుడైనా అప్పుడు అట్లా పెట్టేసి కొన్ని తీసుకొని వెట్టుకుంటా ఇంకా వాళ్ళకి ఎప్పుడైనా ఇంగా వాళ్ళ బర్త్డేస్ గానీ
ఉమ్ మళ్ళీ స్కూల్లో కూడా కలర్స్ డే ఇట్లా పెడతారు కదా రెడ్ కలర్ బ్లూ కలర్
ఆహ్ పెడతారు కాకపోతే నేనేం నేనేం పెద్ద ప్రిఫర్ చేయ వాళ్ళకి కి ఉ ఉంటే ఒకవేళ ఇన్ ఇంట్లో ఉంటే ఆ కలర్స్ ఏసి పంపిస్తా కన్ఫామ్ ఇక్ కలర్ ఏయాలని ఏం ఉండదు ఉంటే ఏస్తా లేకపోతే నార్మల్గానే ఏ నార్మల్ వేరే డ్రెస్ ఏసి పంపిస్తా
వీళ్ళక్ పాపమ్ మా పాప వాళ్ళకి ఉంటాయి రెడ్డే బ్లూడే వైట్ డేట్లా ఉంటది స్కూల్లో కంపల్సరీ ఆ డ్రస్
మరీ ఇగ కొన్నయితే చాలా దారుణం
ఆక్టివిటీస్ బాగుంటాయి విల
ఉమ్ అవును ఉండాలి ఉండాలి స్కూల్స్ లల్లో అట్లా యాక్టివిటీస్ ఉం అయినా వాళ్ళక్ గూడా మంచిగా ఉం అనిపిస్తది ఊర్కె ఎప్పుడు చదువే కాకుండా ఉమ్
ఉమ్ కాదీ కాటన్లో చూడు తడి సమ్మర్ కదా
తెచ్చుకోవాలి సమ్మర్లో కొన్ని అసలు కాదీ కాటను, ఈ కాటన్ డ్రెస్సెస్
హ్మ్మ్ అది చూడు బాగుంటుంది ఆఫర్స్ లో కూడా ఉన్నాయి ఎక్కడైనా ఉన్న
చూడాలి తీసుకోచ్చుకోవాలి
హ్మ్ హు
సరే మరబా ఉండన